హలో. హాయ్ అండ్ హాయ్ విన్నపడుతుందా నా. వాయిస్ మీకు. ఆహ్ అదే అదే అ. వెయిట్ ఒక్క నిమిషం వెయిట్ వెయిట్.
హ్మ్మ్.
కొంచెం వాయిసు. చానా డిస్టర్బన్స్ వస్తుంటే చూస్తున్న సిగ్నలు. చాలా వరకు జంప్ అయితుంది అండి. అందుకనే వినబడుతుందా అని చెప్పి అడుగుతున్నా. ఆహ్.
ఒక నిమిషం ఆగండి యాక్చవల్గా మా బాబు బాగా అరుస్తున్నాడు.
అవునా అ హ ఈ చిన్న పిల్లలుంటే ఇంక అంతే
హ హ అదే ఇంకా వాడికి వాళ్ళ డాడీ వచ్చిండు కదా కాడేటోలొచ్చింరనెసేసి ఒక్కటే అరుస్తున్నడు.
ఆహా. ఇంకా ఇగ పిల్లలు. చాలా వరకు డాడీ కూచీసె ఉంటారు కదా అ
ఆ అవ్ను.
మ్ అదే అదే అర్ధమైంది వేయి వెయిట్ వేట్
హ్మ్
హలో చెక్ జేసారా ఒక్సారి
శాంతీ కుమారి హలో!
హలో! ఆ అప్డేటే కాలేదండి. ఓకే ఒ వెయిట్ ఐ విల్ కాల్ అగేన్
ఆమ్ బటర్ మ్
మ్ అదే చూస్తున్నా నేన్గూడ ఇంకా